ఆ బయటన్నాన్ నువ్వెలా ఉన్నావ్
బయటున్నావా
ఆహో ఓహో బయట ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావని నేను అడుగుతున్నావ్
బావున్న నువ్వు ఎలా ఉన్నావ్
ఏం లేదు ఊన్ కే ఉన్నా నేను మా ఫ్రెండ్ మార్నింగ్ వాక్ వెళ్తూ ఉన్నాము అంతే
ఓ ఓ ఎగ్జామ్ అయిపెయ్ అనుకుంటా
మీది ఎగ్జామ్స్ అయిపాయిన
ఉష్ ఐపోయినయ్ చూడాలి ఇంకో పుడు ఉంది లాస్
అవునా హ్మ్ ఏం పండక్కి ఇంటికెళ్దామా
లాది
వెళ్లాలి రా ఫుల్ ఇంకా ఫుడ్ పండగ ఫుడ్ అంతా తింటూ ఉంటారేమో
ఆ చెప్పాలి ఇంకేంటి
చెప్పాలి మాదే ముంది ఇంకా పెళ్లి అయిపోయింది నేనే మిస్ అంట అందరూ వచ్చారంటున్నారు హ్మ్ నేను దాంట్లోచి నేనే మిస్ అన్నారు అందరూ ఫుల్ రెడీ అయ్యారు బాగా
ఓ
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అయిపోలే తప్పదు కదా ఈ కాలేజ్ వచ్చినందు ఎప్పుడు ఇంజ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి ఇదేది ఏ ఫంక్షన్ అటెండ్ లే లేదు ఏమి లేదు
వా
హ్మ్ అదే కద అసలు ఫంక్షన్స్ లేదు పెళ్ళిళ లేదు ఆకరికి పండగలు కూడా ఇంటికి పోయే ఛాన్స్ లేకుండా అయింది ఆ నువ్వు ఒకటే ఎళ్తున్నావా ఎవరన్నా వస్తున్నారా ఇంటికి ఆ అక్క వస్తుందా అట్లైతే ఒకే హ్మ్మ్
ఇంకేం చెప్
తప్పదు మరి మామూలు అంత ఇంకా ఏం ఎక్కడికి వెళ్లలేదా టూర్ ఏంటి ప్లాన్ వేస్తాలేదు డైరెక్ట్ ఇంటికేనా అవునా నేను చానా మిస్ ఐపోతున్నా చానా అయ్యో
ఒక త్రీ మంత్స్ ఉంట ఆ ఏం చేస్తాం ఎగ్జామ్స్ ఉన్నాయ్ వదిలి వెళ్ళలేం
ఆ
పీజీ ఫుడ్ ఆ పీజీలో ఫుడ్ తిని తిని
ఐన వెళ్న్నా మళ్ళ వెంటనే రిటర్న్ వచ్చ వెళ్ళనీకుంట
అవును మరి ఎగ్జామ్స్ అట్టైతే వచ్చే అట్లీస్ట్ టూ డేస్ అయినా ఇంట్లో తింటాగా
ఆహా అది కరెక్ట్ లే మళ్ళీ మాకేం స్పెషల్ లేవా అవునా సరే అ లయిత ఆ మళ ఇంకంతే కాలేజ్ లో ఒక ఫెస్ట్ జరుగుతుంది ఆ ఫెస్ట్ కి అందరుూ మా ఫ్రెండ్స్ అందరూ అదా ఏం వేసుకోవాలిని థింకింగ్ లో ఉన్నారు అద అందరు దాని ప్రిపరేషన్ లో ఉన్నారు ఎగ్జామ్స్ ఐపోయినాయ్ కదా కొంచెం రిలీఫ్ దొరికిందా ఇంక ప్రిపరేషన్లా ఉన్నర్వాల ఇంతే మ్మ్
మీరేలా అట్లేగా
ఏమో ఇంకా ఏమి అనుకోలేదు ఆ రోజు కదా గోవిద్ద ఫ్లు ఆ రోజు వెళ్ళాలను కుంటే వెళ్లేది లేదంటే లేదు అంతే ఇంకా.
హా.
ఏమింకా నిద్రపోలేదు ఏం చేస్తున్నారుా అవును.
నేను. బైటిగ్.
అవునా ఇంత పొద్దునే. అవున్ అలాగే వాకింగ్ చేస్తున్నారా డైట్ మెయింటైన్ చేస్తున్నారా ఆ ఓ ఇద్. ఇది మాదేకద హెల్త్ డైట్.
ఉమ్. ఫేజిలో డాస్లేదని ఫుడ్ పెట్టట్లేదు గా సరిగా దానికోసం. ఏదో. హలో. హలో. హలావ్ లో హలో హలో. హలో.